హలో
హలో వంశీ హలో ఇంటి దగ్గరున ఫోన్ కూడా చెయ్యలేగ అసలుకి
ఇగో వర్క్లో బీసీ అయిపోయినర
అవునా ఎక్కడ ఉంటాను
ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర శింసావాడ ఎయిర్పోర్ట్
ఆహా ఏం వర్క్ చేత్తనవ్
వెళ్ళి
అవునా ఏయ్ హీటర్ ఆన్ చేసిన ఫోను కూడా ఎత్తారు వాణీ ఆ మొన్న ఇటు వచ్చినట్టువ్ మా సందుల
వచ్చిన అటు వచ్చినా మళ్ళీ ఇటు వచ్చినా
అవునా మా ఇంటి దగ్గరకి వచ్చినప్పుడు ఉన్నావు నువ్వు
లేను లేను
అదే బండివాడు మొన్న చెప్పిండు వచ్చిండు రా రారా కిందికి రారా అంటే అన్నింటి టెరస్ మీద ఉన్నప్పుడు నువ్వు గట్ల వచ్చినావ్ అనుకున్నా
రాలే రాలే నేను సో ఫైవ్ డేస్ అయితాంది వచ్చి అటు
అవునా
ఊ ఆ ఒకటే రోజు ఉన్నారా అంటే సాటర్డే వచ్చిన సండే నుండి మండే మార్నింగ్ వెళ్ళ
ఆహా పని మీదా
వచ్చనే ఇక ఖాళీ ఉండి రూమ్ నుండి ఏం చేయాలని వచ్చిన
ఆహా
ఉ సండే హాలిడే ఉంటాది ఎట్లా అని దా టైమ్ స్పెండ్ టైమ్ స్పెండ్ చేద్దామని వచ్చినా
ఉహు తిన్నవా మరి
తిన్నా రా నువ్వు తిన్నావా
ఆ తిన్నాయి పడుకుందామని అనీ టెర్రెస్ మీదకు వచ్చిన
ఇప్పుడు వచ్చేసి కాకరకాయ ఉన్నూ పప్పు
ఆహా అదే ఎండాకాలం కదా ఊరికి ఎట్లా పోదాం వత్తావ్ అని
ఊరికి కష్టంగా
ఇప్పట్లో రావా
ఇప్పట్ వచ్చు ఉండేదు ఇగ ఇప్పట్లాంటే ఇగ రాను కావచ్చు ఇగా
ఉహు అయ్యా అందరం కలిసి అందరం ఉన్నాంగా ఇక్కడనే అందరం ను పోతావని అందరుకి ఫోన్ చెత్తన్న
ఎంత ఏమీ లీవ్ పెట్టుకోవాలి మళ్ళా
ఉహు ఇంక ఎన్ని రోజులున్నా కడ పా పని
మాకు ఇంకా టూ మంత్స్ ఉంది ఫస్ట్ అడ్రెస్ అభ సై వస్త
ఆ ఇడడు ఇక్కడ
అడ్రస్ ఫస్ట్ అడ్రస్ సవాచ్చి
ఈ పష్క
ఆ ఈ ఫస్ట్
అ
వచ్చి అడ్డే ఉంటేయి ఎ రూం చూసుకొని అడ్డ ఉండడం వల్ల
అవునా అవు సాయి మామ కూడాడిట వచ్చినట ఎన్న ఉంటా నాటగా
అంటే వచ్చినట నిన్న వచ్చినట మర దేనికి వచ్చినాడు నాకు తె ఫోన్ చేయలే నాకు
ఏ బ్లింగడి ఎస్తాను వచ్చ నడి ఎప్పుడే ఫోన్ చేసిిన్నాకో
లింకెడ్ గా ఏదో ఇంటర్వ్యూ ఉందం హాస్పోటేెన్సీస్ ఉన్న
అవునా నాకేమో బన్ని ఫోన్ చేస్త ఎత్త్తలే మళ్ళీ వాడ చేసి మాట్లాడుదంటే సాయి మాట్లాడిన్నారు ఎన్నూరు అంట అయి కీట్లా ఈ బిలింకిడు కొడతానా ఇడికి వచ్చినా అంటాను
ఓకే అదే నేను మమ్మ నేను నచ్చినా వచ్చి నేను నచ్చిన
అదే నేను ఎ ఇప్పుడు వచ్చినాడు మళ్ళీ ఎత్తలే అని చెప్పి అడ చేసినను
ఎక్కా ఉన పడే తనును
ఇక్క ఇండియా గ ఉన్నా అే టె రిజల్ట్ సాడే మ
ఆ అదే చెల్ పంబచ్చందిభిషద అ పొద్దున్న రెండు ఇంటిక రెండింటికేమో వస్తాయి రళ్ళు
అవునవును
మనషసట ద ద త మరగా ఏం చెప్ని ఇంట్రెస్ట్ ఉ
ఇంటర్మీడియట్ కాకుండా వేరే అను
అంటే ఇంటర్మీడియట్ అ ఇంటర్మీడియట్ చేస్తుందా లేకపోతే పాలిటెక్య స్వామి
ఇగ వాల్లిష్టం ఇగ మనం చెప్పిన దాంట్లకు పోవొద్దు
ఆ ఇప్పుడు నేను కూడా గట్నే తిసుకున్నా నాకు ఇంట్రెస్ట్ లేంపీస్
అ ఇప్పుడు నీది అది ఎలిందా
ఎల్లాలే మళ్ళ సాప్లి ఫిజ్ గట్నా
అరే ఒక్కతెల్లతియ్ రా మళ్ళ గట్నే ఏదోటి చేసి
ఏళ్ళేది కాదు అది నువ్ ఎల్లత్తితే ఏదోఒకటి చూసుకుందాం అని చు అంటే రావట్లేదు అది
అదే అది ఎలాతితే నీకు ఆ ఏ ఉంటది గా సర్టిఫికేట్ ఉంటది కాబట్టి ఇదో ఒకటి చేసుకోవచ్చు
హు ఇక్కడ నా దాంట్ల మంచిగున్నదిరా ఇక్కడ టెన్త్ బేసుకిందనే మూన్నెళ్ళు ట్రైనింగ్ ఉంటది ఫుడ్ అకమ్ అంత వాళ్లదే మూడు నెల్లు ట్రైనింగ్ మూడు నేళ్ల తరువాత నికు ప్లేస్మెంట్ ఇత్తరు
మరి ఇంకేంది ఇప్పుడు నెలయి పోతాంది ఈ నెల ఈ నెలకు పైసలు ఇత్తారా
నాకు పైస ఇత్తరు అంటే ఇక్కడ ప నాకు ఓ జిడ్ కిందికి వస్తావంటే నాకు పైస ఇత్తరు వేరే బ్యాచ్ కీయ్యరట్లా
ఆహా ఇప్పుడు ఓత్తాయా నీకు ఎంత ఎనిమిది వేలా
టేన్
హుమ్
టెన్ వస్తయి రా
ఆహ పదివేలోస్ త
హు
మళ్ళ ఇక్క పెరుగుత ఇంగ మళ్ళ నెల నెలకు పెరుగుతయా
అంటే అప్రాంటిస్ చేతే పదిహేనుకి వస్తయి గన్ నెల తరువాత పదిహేనుకొస్తాయి రెండు నెలలు అయిపోయిన తర్
అదే
పదిహేనుకు పోతది ఇగ పదిహేనుండి మళ్ళా ఓటిలు ఉంటయి ఓటిలు కొట్టుకుంటే నీకు అయ్యోక పది హేను ఓత్తయ్
కొళ్ళు అప్సెంట్ అయినప్పుడు అట్లా అాండ్ల చేయాలె ఇగ
అహ ఓవర్ టైమ్ ఉంటాయ్ చుస్
ఆహ ఓవర్ టైమ్ అని
ఓ టై లో కొట్టుకున్నప్పుడు, నీకు ఇంకొక్క. పదిహేను వొస్తాయ్ ఎక్కొ అత్తయ్ మొత్తం కలిపి ముప్పై అత్తయ్ ఎ. మొత్తం కలిపి ఒక ముప్పై అత్తయ్.
ఉ
ఉ మొత్తం మీద ఓవర్ టైం కొట్టుకోలే మ ఎందుకంటే అవి నైట్ టైం లో ఉంటాయి.
అవును పొద్దున ఏ టైం పోవాలె, సాయంత్రం ఏ టైం రావాలె.
పొద్దున వచ్చేసి సెవెన్ కల్లా అక్కడ ఉండాల తమ్ము ఉంటది. తర్వాత వొచ్చేసి మళ్ళా సిక్స్.
ఎట్లా ఎట్లా వొతరే ఏమన్నా బంళ్ళే. ఇట్లా ఒక బండి గిట్ల పెడతార అంల్లా.
ఎక్కడ, ఇప్పుడు, ప్రజెంట్ ఇప్పుడు నేను ఉన్నకాడైతే. ఇక్కన్నే. తిన్నాల. ఇగ అక్కడ పోయినాక. ఇంకాఎదైనా రూమ్ చూసుకోవాలె.
ఆ ఇప్పుడు నువ్వు, ఉన్నకానికి పనికాడికి పోదనికి ఎట్లా పోతావ్.
నా కిందనే పక్కన ఉంటుది అది ఆ మెట్లుదిగినమొ లె.
ఉహు.
హ వాళ్ళ అక్కడ వొచ్చినాక మళ్ళా అక్కడ సేవ్ చేసుకోవచ్చు.
అదే మళ్ల ఇక్క నుంచి మళ్ళ అక్కడ పోవాలల్ తిడే అన్నం.
అక్కనే అక్కడ బ్రాంచ్ ఉంది ఎన్టీఆర్ బ్రాంచ్ ఇడ. అక్కడ వేసుకో.
దాని దగ్గరలో తీసుకుంటే రూమ్ మంచిగా ఉ. ఇగ మళ్ల నెక్. పోతానమం కూడా, మళ్ళా ఇ దూరం తీసుకుంటే మళ్ళా, పోతానికి వొత్తానికి ఆయిపోతాయి ఛార్జీలు.
అదే మేము గుడ దానికే చూస్తున్న.
అదే.
మళ్ళా బస్ స్టాండ్, రీఛార్జ్ ఎందుకు దగ్గర ఉంటే, మనకు బెనిఫిట్ అయితదని అని.
ఆ. అదే దిగి కరీంనా. ఇట్లా గి తెల్సా ఇది తిమ్మాపురం.
తెలువద్ ఐడియా లేదంతా.
నాకు అక్కడ వా. డేంజర్ ఎగ్జామ్.
ఉ
అంత దూరంలో వడ్డయి.
ఉ
పకుట తారు వాటేదిగసా
ఎక్కడ ఏం ఎగ్జామ్
ఎంసెట్
ఆ సేటా ఎక్క పడ్డది
తిమ్మాపురం అది కరీంనగర్లా
తిమ్మాపూరా
ఆ తిమ్మాపురం
ఐడియా లేరా ఎప్పుడుంది ఎగ్జామ్ కూడా
లేవనుకున్నది
ఎమనుకుడా ఉచ్చే నేరమా
హ
వచ్చ నెల లే ఎవ అంటే నావు ప్పుడు కరీంగ నాకుతే మాకుతే ఎగ్జామ్ ఉంటుంది కాద సప్లై ఏగ్జామ్ ఉంటది థర్టీన్ నుంచి స్టార్ట్ అయ్తాంది. ఎప్పుడుంటంది ఎగ్జామ్
థర్టీన్ నుంచి అయితే నేను టెన్ కే పోతాను టెన్కు పోతే ఒక రోజు ముందుక్ పోయ్ సెంటర్ చూస్ కోర్చువాలి నాక్ పొద్దున ఉంది మళ్ళ ఎగ్జామ్
ఆహా అక్కడ ఉన్నారు ఎవళన్నా
అ బావ వాళ్ళు ఉన్నారు పొద్దున్నే ఫోన్ చేస్నా సరే రారా చూసుకుంటానన్నా
ఆ ఆ
ఒక రోజు ముందే వచ్చాయ్ అన్ అన్నాడు
సా సాద్వత ఉన్నావారా
ఇంతవరకుయితే ఏ పట్ల రేపట్ నుంచ్ తీయాల
హ్మ్
అయ్యే చదివినరా అన్పీత ఆ విషయమే ఇంటర్ల ఎనిమిది వందల అరవై ఒకటి వచ్చింద
ఇగ
ఇక ఇప్పుడు ఈ చదివిన చూత రాదనిపిస్తాది నాకైతే ఎంసెట్
ఏదో ఒకటి క్వాలిఫై అంటే దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. వచ్చినయి పెట్టాలా రాణీవి రాాణీవి నువ్వు ఎంసెట్ ఏనా రాసేది ఓకే ఓకే మెయిన్స్ మెయిన్స్ ఉంటది అ మెయిన్స్ రాసినవా నువ్వు
ఆ మెయిన్స్ రాసిన
థర్టీ కో కా క్వాలిఫై ఫార్టీ కో ఉంటది
ఆ అమ్మయ్ సిక్స్టీన్ పర్సెంటేజ్ ఏమో వచ్చింది
దీంట్లో ఎంసెట్ హుమ్ ఫార్టీ వస్తే క్వాలిఫై సివిలో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటది కదండి
వీనికి ఎంత వచ్చింది బన్ను గానికి
బన్ను గానికి ఫార్టీ వన్ ఫార్టీ త్రీ వచ్చి అప్పుడు ఏమైందంటే ఎక్కువ మర్క్స్ చ్చిన వాళ్ళకి కట్ చేసిండు రా కట్ చేసి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఆడ్ చేసిళ్లు ఏదో క్వశ్చన్ తప్పు అయిందో అప్పుడ అబ్ అయితే అప్పుడు బన్నీ గానికి వచ్చేసరికి వానికి ఫార్టీ ఎయిట్ వచ్చినాయి తర్వాత ఎం చేసిండ్రు మళ్ళా కట్ చేసిన్రు కట్ చేసి ఫార్టీ త్రీకి వచ్చింది వానికి
ఉ
నాకు వచ్చేసరికి థర్టీ నైన్ ఒక మార్క్ అయితే నే క్వాలిఫై అయ్యే్టోడిని నేను క్వాలిఫై అయినా గానీ నాకు చాన్స్ ఉండ పోదు కానీ ఎందుకంటే సప్లి సప్లి ఉంది కాబట్టి నేను నాకు వెళ్ళాపోదును
ఏమో ఇది ఒక్కటి వెళ్ళదిసుకోరా
ఉ ఉన్నయ్ కానీ
అరేయ్ సమ్మర్ హాలిడేస్ వచ్చయి ఇంటికి గిట్ట పోదామని పోన్ చేత్తన అందరికి ఇగ వత్తాయ నువ్వు వస్తావు అనుకున్నా
నాకు కష్టంలే ఇగ నేను ఇక్కడ వర్క్ ఉండదు నాకు ఇక మళ్ళా లీవ్ పెట్టినాన్కో మనకి హోప్స్ ఉండవు ఇక పెడితే లీవ్ పెడతా అంటివి కదా అ అనుకుంటది
అవును మళ్ళ అ కూడా అనుకుంటును
ఉ నా నా టేనింగ్దా ఈ ట్రైనింగ్ అప్పుడు ఇట్లా చేస్తే జాబ్ దస్ండ అదిేారు
అవునా
అందుకోసంది నేను ఇక పండుగ ఉంది అమ్మమ్మల పండుగ ఉంది కాటమద పెట్టుకుంటానుట
ఇప్పుడు
ఎన్న ఇల్ని ఎన్న ఇ్యాల రేపోట పిల్లలే నేను పోలేంగా ఇక మళ్ళ ఇటు వెళ్తేయ్ వాడు ఏమైనా అంటాడు అని ఇంకా ఎలాలే
హమ్
ఇదే ఉ లేద నీ పెట్టుకోలేద లీవ్ పెట్టుకుంటే సాలరీ కట్ అయితది హుమ్ ఫోన్ చెయ్ కనుక్కో
ఎవడో ఒకడు వత్తడు ఫోన్ చేత్తే ఇగ
హుమ్ సరేరా
సరే మరి జాగ్రత్త రా ఆ అంతా మంచే
హుమ్ సరేరా
ఆ సరే మరి బాయ్ రా
హుమ్ రాను
ఆ